వినబడుతుందా లౌడ్ స్పీకర్ ఉండదు దీనికి హలో
బోల్ హ పిన్ని మరాఠన ఇది తెలుగు ఆ చెప్పండి
ఉ అయిందా వంట
ఆ వంట అయింది తింటున్నా
తింటున్నావా
ఏం కర్రీ మీది
మాది దొండకాయ కర్రీ
ఉ
ఉ
ఏం చేస్తున్నారు
ఇగో స్నానం చేసిన అన్నం తిన్నా అన్నం తిని మీకు ఫోన్ కలిపిన నువు తింటా అన్నావా ఏం కర్రీ నీది
వంకాయ
ఇ వాళ్ళ ఎందుకు నీకు లేట్ అయింది
లేటు ముస్లిం వాళ్ళు కరెక్ట్ ఎయిట్ క వచ్చిరు లేట్ అయింది
కొన్నార మరి
తీసుకులే టైం పాస్ చేసిండ్రు తర్వాత నేం తీసుకోనిన్నని పక్క పెట్టిపోయింది
ఇయ్యాల రేటు పెరిగింది కదా మళ్ళీ
హూ
మొన్న మొన్న తక్కువ ఉండే మొన్నను టూ డేస్ టూ డేస్ బ్యాక్ తక్కువ ఉండే
సిల్వర్ కూడా పెరిగింది గోల్డ్ కూడా పెరిగింది
ఫిఫ్టీ వన్ ఫార్టీ ఒకటి ఉండే వన్ ట్వంటీ ఎయిట్ ఒకటి రేటు ఉండే రెండు రేట్లు ఉండే
పాతది ఇంకా ఎక్కువ ఉన్నది ఇప్పుడు ను్వు నా కొత్తది ఏమో వన్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ లక్ష నలభై ఎనింది ఐదు వందల
పాత దానికి తక్క
హ
వన్ థర్టీ ఫోర్ ఉన్నాయి ఇయ్యాలా
పాతదానికి ఎక్కువ ఉంటది లక్ష లక్ష ఎనభై చిల్లర ఉంటది పాతదానికి తొంటి టుకి కొంచెం తకు
ట్వ ఫోర్ కి ఎక్కువ అ హ తొంటి ఫర్ కి ట్వంటీ టూ అంటే కొంచెం రెడీమేడ్ లెక్కనా
ట్వంటీ క్యారెట్ అంటే రెడీమేట్ ట్వంటీ టూ అంటే నైన్ వన్ సిక్స్ అది కేడిఎం ది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే అది ప్యూర్ గోల్డ్
ఆహో ఏది తీసుకుంటే మంచిది
ట్వంటీ ట్వంటీ టూదేమో చేయించిది ఉంటది
రెడీమేండ్ ఉంటదా
రెడీమేడ్ కా కొంచెం దానికి ఒక టెన్ పర్సెంట్ కొంచెం మంచిది ఉంటది
ఆహా కాదు ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే
ఇ కమ్మలు అ ఇవి ఏమన్నా తీసుకోవాలంటే రెడిమెంట్ ఆ సా రెండు ఇరవై ట్వంటీ క
ట్వంటీ టూ లో కొనుక్కోవాలి ఏదైన్నా మనం చేయించుకోవాలంటే ట్వంటీ ఫోర్ లో కొనుక్కవాలి
హు
హ
ట్వంటీ టూ కూడా చేంఇంచినదాని లెక్కనే వస్తది ఆ
కానీ అది ప్యూర్ కాదు అంటన్నావ్ కదా మనక్ ఏదైనా మళ్ళీ ఇబ్బంది అయ్య మనం మళ్ళీ తీసుకపోయి రిటర్న్ ఇస్తే దానికి ఇచ్చిన రేట్ ఇయ్యారు ఇచ్చిన రేట్ ఇయ్యరు కదా
ఇచ్చిన రేట్ అంటే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్ల తక్కువ చేసిఇస్తారు
మన దగ్గర ఏమన్నా ఉంటే తీసుకపోయిస్తే ఏ రేట్ కట్టిస్తారు
ఫోర్ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు లక్ష ఫఫ లక్ష యాభై వేలు ఉంటే లక్ష నలభై నలభై ఆరు నలభై అది ఇట్లా
తక్కువ ఎందుకు మరి మా దగ్గర ఉన్నది అదే అక్కడ ఉన్నది అదే కదా
ఏమో ఏమనా ఉన్నాయా ని దగ్గర
నేను ఉట్టిగా చెప్తా నా నా దగ్గర ఉంటే నేను ఎందుకు ఇట్లా ఉంటా
అది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెడతారు పాత దానికి
ఆ
స్తుంటే స్టోన్ మైనస్ అవుతది తరుగు తీసినాక
ఆహ ఆ ఇప్పుడు రింగ్స్ మన ఇయర్ రింగ్స్ ఇవేల డ్రింక్స్ మెట్టెలు అలాంటివి ఉంటాయి కదా
సిల్వర్ లోనా లేకపోతే గోల్డ్
గోల్డ్ లా అంటున్న నిను
గోల్డ్ లా రెడీమేడ్ లో సెవెీ ఫైవ్ ఇట్లా కొంచెం తక్కువ ఇ క్వాలిటీ అట్లా ఇట్లా ఉంటది కదా
మ్ హు దాంట్ల తరుగు గిరుగు
ఆ తరుగు ఎంత పర్సంటేజ్ ఉన్నది సిక్స్టీ ఫైవ్ స్టోన్ ఉంటే మంజుగుంటే సెవెంటీ ఫైవ్ ఇట్లా
మా ఇంట్లోనే తింటానవా
లేదు మా ఇంటికి కాడ వచ్చిన
మీ ఇంటికి పోయినావా అచ్చిండా
వేరే వాళ్ళు వచ్చిన్రు ఇక్కడ సెట్ చేసి పోయిన్రు
అవునా అదే నీషాబ్ నీకే అయిందట ఇప్పుడుయితే సపరేట్
ఆ
ఇప్పుడు నీక ఒక షాప్ అయిందట కదా
నాకు ఒక షాప్ అయింది
నేదీ ఆ షాప్ ఇంకా అయితే అమ్ముకో ఇగ మస్తు అమ్ము
రాలేదు నేనే సిస్ష్టమ్ కొట్టాలి అంత నేనే చవాలి
అయ్యో వర్క్ నీకు ఎక్కువ అయింది ఆహో ఇంకేంది ఏదన్నా మ్యారేజ్ లో కటు పోతే మంచిగా పెట్టుకొని పోవచ్చు మళ్ళీ తీసుకోపో క్క పెట్టు
లేదు నేనేం తీసుకోలేదు రేటు కూడా బాగా ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగా ఉంటది కాని ఇంకొక ఆ స
అట్లా కాదు ఒక రోజు వాడుకొని మళ్ళీ తీసుక పెట్టొచ్చు కదా
అట్ల ఇయరు
నువ్వు తే నువ్వు తెచ్చుకోవచ్చ ఏమో
లేదు లేదు ఎవరికి ఇయ్యారు బార్ కోడ్ సిస్టమ్ ఉంటది దానిని మొత్తం యాడ్ చేయాలి
ఆహా రెంట్కి ఇస్తారా అలాంటి రెంట్కి రెంట్కు రెంట్ కి ఇస్తారా మీరు వన్ గ్రామ్ గోల్డ్ రెంట్ కి ఇస్తారు
హ్మ్మ్ ఇది ఇది ఇది ఎంత అంటే కంగనా హల్ది ఐటం వేరే ఉన్నది ఇది వేరే ఉన్నది దాని క్వాలిటీ చేంజ్ ఉంది దీనికి పాలు చేసుకోవచ్చు మా దగ్గరది మా దగ్గర దానికి క్వాలిటీ మొత్తం గోల్డ్ పాలిష్ ఉంటుది కంగనాలుది నార్మల్ ఉంటుంది ఉంటది అది కడక్ ఉంటది ఇది స్మూత్ ఉంటది
నేను ఒకటి చైన్ తీసుకోవాలి మెడలొ చైను
హ్మ్
ఎంత కస్తాయో మరి నీకే నీకే చెప్తా నువ్వే మంచి ఫోటోలు ఉంటే నాకి పెట్టు
లేేడీస్ దా ఏ పుస్తల్ తడ పుస్తలు తాడు ఇప్పుడయితే అన్ని నార్మ డిజనే ఉన్నాయి నీ తెలుసు నాకు డిజం కఠన్ డిజ లోనే ఉన్నాయి
నార్మల్ దాంట్లోనే కొంచెం మంచి చూసి ఫోటో పెట్టడం నాకు అంటూనా
హా
అది కొంచము దాంట్లో నల్లపూసలు డు ఉ ఉన్న ఉండి ఉండాలి
ఇప్పుడు టూ రెండు వర్సల్లో వచ్చి మధ మలా పుస్తలు పెట్టుకోవాలి ఎట్లా అటాచ్ అయ ఉన్నాయి అట్లా పంపయాల
ఆ పంపింయు నేను ఇప్పుడు మీషో లో కూడా చూసిన చూసినా నీ మంచిగానే ఉన్నాయి సెట్స్ మూడు రెండు రెండు వర్సాలువి ఉన్నాయి ఒక్కొక్క సింగిల్ వర్సాలు ఉన్నాయి కాని షాట్ ఉన్నాయి
హ దాన్ని ఏమంటారు ఏ నాంతాడు కూడా వచ్చింది ఎ పోయి నెక్క దగ్గర బెల్ట్ లాగా వచ్చి లాకేట్ వస్తంది చూడండి
హ్మ్
ఆ అట్లా కూడాచ్చినయి
లాకెట్తో వచ్చిన పర్వాలేదు లాకెట్ తీసేసి మనము ఊవి పెట్టుకోవచ్చు
అది పట్టిలాగ లేదు. అది నాంతాడు అంటే ఇప్పుడు పట్టి లాగా వచ్చి లాకెట్ వస్తది కదా.
ఆ అవును
అది బెల్ట్ అట్లా లేదు కాని నార్మల్ చైన్ లాగా ఉంది.
కానీ అది నెక్ కద్దు మాకు లాంగ్ చైన్ కావాలి.
లాంగ్ది పుస్తలు తాడు ఉన్నాయి లాంగ్ది అంటే. పోతే హారాలు ఉన్నాయి. హుమ్
పల్లు ఉండాలె రెండు వరుసలుండి చిన్న లాకెట్ వచ్చినా
ఒకసారి రండి షాప్ కి టైం పాస్ వచ్చినట్టు అయితది.
ఓ ఏ రోజు వీలయితే ఆ రోజు వస్తా గాని నీకు ఫోన్ చేసి అత్త నీకు ఫోన్ చేసి వస్తే
మీ సార్ ఎటెళ్ళిండ్రు. మీ సార్ ఎక్కడ పోయిండు. ఆ
ఇక్కడ కాదు వేరే ఊరు వేరే ఊరికి అచ్చేసరికి టెన్ థర్టీ అయితది.
సరే పెద్ద పరేషన్ ఉన్నది మీకు
ఏదో
అది లేేట్ అయితది. ఇప్పుడు గిరాకి వర్కు మంచిగా నడుస్తుందా.
ఈ రోజే మార్కెట్ ఈ రోజు మార్కెట్ కాబట్టి
ఆహ
ఆ తార్సడే తార్సడే ఆ గంతే ఉన్న రోజు ఉంటయి లేని రోజు ఉండయి.
అదే ప్రాబ్లం ఉన్నది ఇగా అన్ని బస్సులు ప్రీ అయ్యి మొ
ఈ సమ్మర్ కదా సమ్మర్లా అందరు బయటికి వెళ్లరు కదా బాగా మంది
అవును
అందుకే అంతేం ఉండది.
ఉమ్ తిన్నరా మీ మేడం వాళ్ళు
తిన్నారు
చిన్న మేడం పెద్ద మేడం
తిన్నారు వాళ్ళు తిన్న తర్వాత నేను తిన్నా
ఆహా
వాళ్ళు తినేటప్పుడు నేను స్నానానికి వెళ్ళిన
ఉమ్ మీ మేడమ్ ఎప్ ఏం అయినా చేస్తుందా బయట వర్కు
స్కూలుకెళ్తా అందిగా
స్కూల్
టీచింగ్ కెల్తాంది స్కూల్ కి
ఆహ ఇద అదే నడుస్తుంది కావ
ఆ అదే అదే నడుస్తుంది.
ఉమ్ మాకు ఇక్కడ బాగా లేట్ అవుతుంది నేను కూడా ఏమైన్నా వేరేది ఏమన్నా చూసుకుందామనుకుం
ఇంక అదే బాగుంది టెన్ కి పోతావు మంచిగా సెవెన్ థర్టీ కి వత్తావు కదా.
టెన్నుకు ఎట్లా పోతున్నా ఇప్పుడు అది మొత్తం చేంజ్ అయింది అది మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ లా మొత్తం పోయిన అయితే పొద్దున్న. నైన్ థర్టీ కి అక్కడ ఉండాలె కస్టమర్ వస్తే ఎనిమిది అయితాం ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది.
ప్లేస్ లో ఇద్దరు ఉండాలె ఇద్దరు ఉంటే సెట్ అయితంది.
ఒక ఆమె ఉంది సరసిల్లకు నుండి ఉంది గాని ఆమె ఊరికి వెళ్ళింది. ఒక అన్న ఉంటాడు మొత్తం సిస్టమ్ లో మేమే కొట్టాలి బార్కోడ్లు మేమే తియ్యాలి బిల్ చేసి టాబ్లెట్స్ మేమే ఇయ్యాలి
అయ్యో కష్టమే అయితది మరి సిస్టమ్ వర్క్ వచ్చిన వాళ్ళే ఉండాలి కదా
ఇప్పుడు నార్మల్ బార్ కోడ్ తీసి ఇవ్వడం కాబట్టి అది వస్తది నార్మల్ సింపుల్ నే అది తీసి స్తాం కాని ఈ బా బార్ కోడ్లు చేంజ్ అయితా ఉంటాయి కదా కష్ట కవర్లు తీస్తారు పడేసు తరాడుతువరాజు
ఆన్లైన్ లో సిస్టమ్ వర్క్ నేర్చుకున్నావు కదా మొత్తం వచ్చిందేమో నీకు
ఉ ఉహు అదే సిసు సిస్టమ్ లో అది బారు కోడ్ కొట్టడం మీజే ఉంటది ఎవరికైనా వస్తది ఉ
చూడాలా మరి ఎవరినన్నా చేసే వాళ్ళని
చేసే వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఆ అక్క అస్తే ముగ్గురు ఉంటాం ఇంకెక్కడ వడు తారు కానీ ఎక్కువ మంది వస్తే బార్ కోడ్ లు అటు ఇటు అయితాయని పరేషాన్ ఉంటంది అది
అవునా ఆహ
గ్యాసు ఏమన్నా తెలిసిందా గ్యాస్ గురించి ఏమన్నా తెలిసిందా
టేయట గ్యాస్ స్టార్టేజ్ ఏం లేదు అ
ఏక్కడ ఉంది గ్యాస్ తేలేదు ఇంకా రాలేదు అది ఓటీపి వస్తే అయిపోతది
లేదు డైరెక్ట్ అక్కడ పోతే ఇస్తారంటే
ఎవరు అన్నారు
తెచ్చిండు చాలా మంది పోలే నిన్న నువ్ పంపలే
అది బుక్ చేసినా త్రీ డేస్ అవుతుంది అది ఓటీపీ వస్తలేదు అని అల్లానే ఉన్నాం
లేపు ఆ మొద్దు తీసుకొని పోవాలి
ఎక్కడ
గోదాం కు గోధం కు పోతే వాళ్ళు మాకు అర్జెంట్ అంటే వాళ్ళే ఇస్తారు
అట్లా ఇస్తారు లేరు అన్నారు అయితే మేము సైలెంట్ ఉన్నాం
ఇక్కడ మాటలు ఈనుడు వేరే అక్కడ ప్రాక్టికల్ గా చేసుడు వేరే
హుమ్మ్ డైరెక్ట్ అటాచ్ డైరెక్ట్ అటాచ్ చేయమంటారు ఇగ
ఆ అంతే మరి
హుమ్మ్ అర్జెంట్ ఉన్నది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళ మొఖాన పడేస్తే అల్లే చేసేస్తారు అదే మరి ఓటిపి గురించి అట్లా వెయిట్ చేస్తా ఉంటే మాకు టైం అయే మాకు దిబ్బంది అయితంది
టా గాని ఓటీపీ తోటి అప్పుడప్పుడు పనే లేదు ఓటీపీ కొట్టకుండా కూడా వేసిపోతాండ్రు అయితే ఇప్పుడు డైలీ హోటల్లా రెండు ఎందుకు ఏస్తారు ఆ రోజు ఒకరాళ్లకు అ
ఇప్పుడు మాకు అదే పారేశన్నదా ఆచ్చిన ఈ
మరి వంట ఎట్లా చేసినావు
వంట అట్లనే చేసిన అగ్గి వెట్టి
అగ్గి తోట
హ్మ్
ఇంకా చిన్న గ్యాస్ ఉండే కదా మీకు
చిన్న గ్యాస్ అయిపోయింది అది ఎప్పుడో
అయ్యో అది అన్నా ఎమర్జెన్సీకి నింపి ఉంచండి చిన్నది చిన్నది అప్పుడదప్పుడే నింపి ఇస్తారు
అదయితే రెగ్యులర్ గా వస్తే అదైనా యూజ్ అయితేదంటే అది లేదు ఇది లేదు రెండు
లేదా లేదు లేదు చిన్నది ఇస్తారు నేను చిన్నది లేదేమో అనుకున్నాను చిన్నది ఉన్నది కదా చిన్నది ఇస్తారు అప్పుడుద అప్పుడు
ఆ మా పెద్దసార్ అడిగింద అయితే లేదు అట్లా ఇస్తలేరు డబ్బులు పడతాయి ఏదో అట్లా నినిపిస్త క్లేర్న్నారట